ఆ చెప్పండి బాగున్నారా మీరు
బాగున్న మీరు బాగున్నారా
ఉ
ఏమిజేస్తున్నారు
అదే లంచ్ అయ్యింది ఇట్ల కూర్చున్నా మీరు
కాళీ అండి దవనస్తం అంటే
వునా నహవిసడి
నార్మల్ ప్లేయింగ్ గేమ్స్ మూవీ చూడ్డం
ఓహ ఎలాంటి గేమ్స్ ఆడతారు
నార్మల్గా ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఆడతానండి బ్యాడ్మింటన్ సెటిల్ ఆడటం
ఫేవరేట్ అంటే ఏమన్నా ఉందా
అలా అన్ని ట్రై చేస్తారు జీనిస్
అంటే ఇంట్లోనే ఉంటారా మీరు
అవునండి
డైలీ మార్నింగ్ నుంచి ఎంతంది డైలీ రొటీన్ ఏముంటాది
నార్మల్గా మ అందర ఏవజనా ఫెస్ప్ అవ్వడం ఒక ఇట్ట్ల లేస్తాను ఫెస్ప్ అయి టిఫన్ చేయడం ఈరోజు అంటే మ్యాగీ ఈరోజు బేర రొటీని చెప్తానండి
ని ఫైత ష్ మధ వష్టను
ఓకే
ఉను ఆ టైం కాస మా పాపకు వెయ స్కూల్ వెళ్తుంది మా హస్బెండ్ చూసుకుంటారు కాబట్టి వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసి తక ఫేస్ వాష్ చేసుకొని కొంచెం ఇక ఇక పడు ఉంటంది ఆ ఇంట్లో లే సట ఇంట్లో పని అయిపోయే వరకు మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసే వరకు టూల అట్లా అవుతుంది మా పాప ఆఫ్టర్నూన్ వన్ కే అట్లా ఇంటికి వచ్చేస్తుంది వచ్చినాక ఇ ఆమెకు తినబెట్టడం కొంచెం ప్ర్రెషప్ చేయిచ్చి తినబట్టడం అట్లా ఒకసేపు ఆడుకొని కొసేపు అట్లా వాడుకుంటా నే కూడా కొసేపు రిలాక్స్ అయితా అప్పుడప్పుడు సాంగ్స్ వింటా బుక్స్ చడం అట్లాంటివి చేసే వరకు ఇంకా ఈవవినింగ్ టైమ్ ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి అలా అట్లా అయిపోతుంది ఇక నైట్ డిన్నర్ రొటీన్
ఓకే ఏం కర్రి చేసారు సరేడియాల
ఇద్దడు మది పాలకుూరండి మీది
మది ఫిష్ కర్రీ అండి
నాన్వెజ్ ఎక్కువ తింటారా
లేదు నార్మల్గానే ఈరోజు మా అమ్మమ్మ వారి విలేజ్ లో స్చర్స్ పెట్టారు సో మా అమ్మ వారికి కాల్ చేసి తీసుకెళ్ళడి అని చెప్తే మా డాడీ తీసుకొని వచ్చాడు
నదేతు ఉంది చారా
లేదు మా మమ్మీ కుక్ చేశారు
బా చేస్తారా
ఆ మా మమ్మీకి వచ్చి బాగా ఫిష్ కర్రీ మేడం నా అ తీస్తది
రెస్పీ ఏమన్నా మీకు మీ ఐడియా ఉన్నా
నార్మల్ ఈ రోజ అయితే నేను మా మమ్మీ ఫిష్ కర్రీ ఉంటతుంటే నేను ఫిష్ ఫ్రై చేశాను అది రెసిపీ చెప్తాను
ఆక్కా చెప్పండి
ఫస్ట్ ఫిష్ చేస్త మంచిగా వాష్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకోవాలి దాంట్లో కోదిగా పస్ ఉప్పు ఉప్పు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి తరువాత ఒక ప్యాన్ లో ఆయిల్ మంచి ఆయిల్ పోసుకొని నార్మల్షాలు ఫ్రై కావాలంటే చాలా ఫ్రై చేసుకోవచ్చు మనకి మంచిగా క్రిస్పీగా మంచిగా కావాలంటే డీప్ ఫ్రై ఎక్కువాల పోసుకొని వాగే టూ సైడ్ మంచిగా ఫై చేసుకోవాలి బ్రాౌన్ కలర్చ్చల్
అ మళ్ళీ బాగా డీప్ ఫ్రై చేస్తారు
అదే ఆయిల్ కొంత కొంతమంది ఇప్పుడు అందరు డైట్ మెయింటైన్ చేస్తాం కదా చాలా మంది శాలలో ఫ్రై క ఇష్టాం మేము నార్మల్గా మేము డీప్ ఫ్రై చేసుకున్నాం ఆయిల్ ఎక్కువ వసి
నన్న మీదస్తే ఆ మా మాగ కూడా బాగా ఇష్టం చసి చాలా వరకు తింటాను నే కూడా
హ
ఇప్పుడు కొంతమంది కర్రీ సట్ కుదరేది చాలా వరకు ఆ ఉండే కొంతమంది ఎంత బాగా చేసినామని అంత టేస్ట్ రాదు కొంతమంది బా వండుతారు అంటే ఫిష్ వడిన్న డే కాకుండా నెక్స్ట్ డే తింటే టేస్ట్ బాగుంటంది అంటారు కదా
హమ్
ట్రై చేసాము టూ త్రీ టైమ్స్ చాలా టేస్ట్ బాగుంది కానీ అలా అందుకే చాలా ఉంది అలానే వింట పోవచ్చు అంటే ఫిష్లలో చాలా టైస్ ఉంటాయి కదా సీ సీ ఫిష్ నార్మల్ ఫిష్
నాకు వాటి నేమ్స్ అంతది ఐడియా లేదండి నార్మల్ గా బొమ్మ చాపలుతుంది నార్మల్ గా తెలిసి అంటే అ రెండు మూడు పేర్లు తెలుసింటే
సీ ఫుడ్ సీ ఫుడ్ం కాాల మీ లేకు
నను ఎక్కువ ఇష్టపడడంంది ఫిష్ ఫ్రై ప్రోన్స్ అదింట ఈ రండ అదింట
బయట బయటికి వెళ్ళినప్పుడు తింటారా ఎక్కువ నాన్ వెజ్ ఇంట్లోనేద బర్ చేస్తారా
ఇంట్లోనే ప్రిఫర్ చేస్తా సీ ఫుడ్ బయట అద బయట ఓన్లీ నార్మల్ చికెన్ మటన్ అవి ట్రై చేస్తా సీ ఫుడ్ అయితే ఇంట్లోనే ప్రిఫర్ చేస్తా
అంటే వెజిటేరియన్స్ లేదా నాన్ వెజిటేరియన్సా
రెండు ఎండ తంటా
హమ్
మీరు
మీ ఇలో రెండదింంట కాపోతే చక మ కైక్వళం తల పక్వాలం చపను మటను కొంత నొఖ వాంట
చ్చే
బైటకి రా
లేదండి నిన్న వెళ్ళాము నేను కొంచెం మా ఇంతటి షాపింగ్ ఉండే మ్యారేడ్ షాపింగ్ మ్యారేడ్ షాపింగ్ చేసిచ్చాను
మీ రిలేటివ్స్
అవునండి మా ఫ్యామిలీ మెంబెర్స్ మ్యారేజ్ ఉంది నేను వెళ్ళి షాపింగ్ చేస వస్తాను
మీరే మీరేమన్నా తీసుకున్నారా
ఆ మేము ఏం తీసుకోలేదండి లైక్ మా ఫ్యామిలీ మెంబర్స్ కి వాళ్ళకి శారీస్ తీసుకున్నాం మళ్ళ మళ్ళీ వెల్ల ఆమె నచ్చలేదు మళ్ళీ షాపింగ్ చేయాలి
ఆన్లైన్ చేస్తారా మీరు ఎప్పుడైనా
ఆన్లైన్ షాపింగ్ చేయలేదండి ఈ మధ్య చాలా వన్ ఇయర్ అవుతుంది చెయక ఆన్లైన్ షాపింగ్
ఆన్లైన్ గా అంటే కొన్ని ఫై లో బాగా వస్తున్నాయి కొన్ని సైజు లో బాగా రావట్లేదు చూపెట్టింది ఒకలా వస్తుంది చూపెట్టింది ఒకలాంటంది వచ్చింది ఒకలాంటంది ఫ్యాబ్రిక్ పోైనా కాని ఏదన్నా జీన్స్ కూడా అసలు అంత కరెక్ట్ రావట్లేదు కొన్ని మాత్రమే బా వస్తున్నాయి
అ
ఉ అలా వరకు ఆఫ్లైన్ తీసుకుంటాం మేము కూడా
మీ ఈ మధ్య ఏం తీసుకోలేదా
ఆన్ల సాలరీలు అవుతుంది ఆన్లైన్ లో ఒక వన్ మంత్ బ్యాక్ తీసుకున్నాం
కానీ ఆఫ్లైన్ షాపింగ్ కంటే ఆన్లైన్ లోనే ఆఫ్ ఫర్స్ ఎక్కువ పెడుతుండు కానీ ఆ ప్రోడక్ట్స్ సరిగ్గా డ్రస్సెస్ సరిగ్గా రావట్లే క్వాలిటీ కానీ ఆఫర్స్ చాలా వస్తున్నాయి్ సెవెంటీ పసెట్ఫ్ ఆఫ్ నిన్నటి పర్సెంట్ ఆఫ్
పెట్టి మనీ కాస్ట్ బట్టి వాడు మనకు వాళ్ళు ఇస్తా ఉన్నారు ఆఫర్స్
నార్మల్ ఆన్లైన్ ఆఫ్లైన్ షాప్ టింగ్ ఎకి పోవాలిదండి
అంటే మనం వర్తి అ అంటే నార్మల్గా యూస్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో అంటే ఒక డైలీవేర్ చిన్న చిన్న పార్టీ కి బయటకి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగా ఉంటాయి కానీ శారీ ఫంక్షన్ కి అంటే మనమే తీసుకోవాలి కొంచెం మనం చూసి తీసుకున్నాం అంటే అక్కకు కి డైలీ లై ప్రిపర్యచ్చు బాగా ఉంటట్ పాప ఒక చిన్న కు తీర్క బాగా వచ్చింది పర్లేదు
కిడ్స్ వేర్ బాగుంటారంండి అందులో ఆన్లైన్ షాపింగ్ లో కి కిడ్స్ వేర్కి బాగానే వస్తాయి కానీ మనకి అడల్ట్ కి రాదు అంత పర్ఫెక్ట్ గా
ఆ కిడ్స్ వేర్ లో కూడా నాకు టూ త్రీ టైమ్స్ రాలేదు నేను మళ్ళీ రిటన్ చేసేసా కొన్ని కొన్ని బాగా వచ్చినా కొన్ని బాగా రాలే
రీఫండ్ ఆప్షన్ ఈ మధ్య ఇప్పుడు ఎక్కువ రిటర్న్ ఆప్షన్ రావట్లేదు ఏమనంటే ఎక్చేంజ్ ఆప్షన్స్ వస్తున్నాయి
ఎక్చేంజ్ చాలా వరకు ఎక్చేంజ్ అంటున్నాడు ఏ టూ టైమ్స్ ఎక్చేంజ్ చేసినాక మళ్ళా రీఫండ్ ఆప్షన్ ఇస్తున్నారు వాళ్ళు
ఓకే
ఇక ఆప్షన్ బట్లు ఉంటాయి కొన్ని యాప్స్ లో అట్లా కష్టబుల్ దాని వట్టి ఏదైనా అని ఉంటుంది కొన్ని యాప్స్ అయితే తొందరలో వీస్ పన్ను కొన్ని యాప్స్ ఇంకా టైమ్ తీసుకొని అవి తరవయి ఎవరో గుడా తెలిదు
అవును వన్ వీక్ టైం పడుతది త్రీ టు ఫోర్ డేస్ అంటారు కానీ వన్ వీక్ తర్వాత వేస్తారు అళ్లు
నికి ఇప్పుడన్నా అంటే బై మిస్టేక్లా వేరే ఆడ అట్లాంటివి ఏమన్నా జరిగాయా
అవునండి చాలానే జరిగాయి అట్లా డ్యామేజ్ ప్రొడక్ట్స్ రావడం లేకపోతే కలర్ కాంబినేషన్స్ పిక్చర్ లో మెరూన్ కలర్ ఉంటే లైక్ ఆర్డర్ వచ్ ఇష్టం కాదు పింకిష్ ఆర్ రెడ్ కలర్ల రావడం చాలానే జరిగినాయి అల ఈగ రిటర్న్ బడ్జెట్ తెవు కొన్ని ఏమో లైక్ రిటర్న్ పెట్టిన వాళ్ళు ప్రోడక్ట్ తీసుకున్న వెంటేనే రీఫండ్ అమౌంట్ చేశారు కొందరు ఏమో ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్ తర్వాత మీ అమౌంట్ మీకు రీఫండ్ అయితది అని చెప్పేసి అన్నారు
లై అయ్యో న పింకు
ఆ గీ
చాలా వరకు కూడా ఆప్స్లలో ఫ్రాడ్ బానే జరుగుతుంది
చాలా ఇప్పుడు ఇగ అందరు ఎవరైనా ఆన్లైన్ బిజినెస్ పెట్టేసరికి ఇగ చాలా పేక్ ఎంత ఫ్రాడ్ చేస్తున్నారు
సరే అని
ఓకే అండి